వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది
ఏం చేస్తున్నారు
ఏం లేదు కలిగానే ఉన్న
అవునా ఏం లేదండి ఖాళీనే అలా తిరుగుతున్నా ఈరోజు మా కాలేజీ లో ఒక పండుగ ఉందండి ఈరోజు కాలేజ్కి మేమేమో వెళ్ళలే
ఎందుకు
నేను నాకు ఒక పని ఉంద అన్నమాట ఎల్లుండి ఎగ్జామ్ అందుకే నేను పోలే మా స్నేహితులు ఎల్లిరు అన్నమాట కొందరు ఇ ఎలా వాళ్ళుకి ఇంకా ఇయ్యాల అడుగుడు ఇస్తా అన్నారండి
ఆ
స్టేజ్ మీద రా ఆమెకి అవార్డ్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింద అనమాట మా క్లాస్ల
అవునా
ఆమెకిగా అద్ అది ఇస్తా అన్నారు ఇగా అందుకే ఆమె వెళ్ళిందనమాట మా క్లాస్ నుంచి చి
ఆ నా తరపునా నుంచి అలామెకి కంగ్రాట్స్ చెప్పండి
అవునా అండి మీ తరఫున చెప్తలేండి ఆమెకి ఆమె కూడా ధన్యవాదాలు అంటదండి మీరే మా ఆహా లే లేరండి నేను ఇక ఇంట్లో ఉన్నా కదా వాళ్ళేమో అక్కడ ఉన్నారు
ఆ ఓకే ఓకే
నెన్ సలే అండి వాళ్ళు ఇంకా ఇయ్యలా సోకు సోకులు పడ్డారండి డ్యాంక్స్లు వేసిరంట ఫుల్గా
మాళ్ళకి డే లో నేేనా ఫెస్ట్ ఏదో అన్నారు కదా ఫెస్టివల్ ఉందని చొప్పి అందుకీ
కాలేజ్ లో నిన్న ఇయాలా జరిగింది అనమాట ఈ రోజు నైట్ డీజే నైట్ ఉంటది చాలా మస్తు జరుగుతాది పన్నెండున్నర రెండింటి వరకు కాలేజ్ లోనే ఉంటాం అన్నమాట నైట్ నిన్న నేమ్ నిన్న నేమో ఫ్లాష్ మాబ్ అని అందరు వాళ్ళే చేస్తారు మేము చూడాలి ఈ రోజు ఏమో వాళ్ళే మనమే ఎసుకోవచ్చు అనమాట డ్యాన్స్లు మా దగ్గరగా ఆట పోటీలు అన్ని పెడతారనమాట క్రికెట్ ఇంకా ఖోక్ కబడ్డీ అవన్నీ పెడతారు.
ఉమ్ హు
వాట్ల గెలిచిన వాళ్ళకి ప్రైజ్లు ఇస్తారు అట్లా మా క్లాసుల నుంచి ఒక అమ్మాయి గెలిచిందండి ఇట్లా మంచి ర్యాంక్ వచ్చింది ఆమెకి
అందుకే ఆమె హాస్టల్ ఉందండి మేము అందరం లేము ఎవ్వరం లేము మామే ఒక్కది ఉంది అక్కడ
ఆమెక్ తోడ్గా ఎవర్ లేరా
ఆ తోడుగా ఎవ్వరు లేరండి మా క్లాస్ నుంచి ఎవరు లేరు మా క్లా మా క్లాస్ నుంచి ఎవ్వరలేరు ఒక అమ్మాయి వెళ్తది నైట్ వరకి వాళ్ళ చెల్లెళు ఉన్నారో మరి నాకు తెల్వదు
హాయ్ ఫ్రెండ్స్
ఆమెయితే వెళ్ళింది ఎగ్జామ్ రాసిందంటా అండి ఒక పరీక్ష ఉండే ఆ పరీక్ష రాయంగా నే అట్ నుంచి అటే వెళ్ళిండ్రు ఇగా
ఎం పరిక్ష
ఏమో పరీక్ష అంటా అండి ఇక్కడక్కడికో చి రాశిరు మా కాలేజ్ దగ్గరనే ఇబ్రాహిం ఆ మానేద ఏమో అండి నేను అడగలేను ఇట్లా రాశిరు అనిగాని ఏ క్వశ్చన్ లో వచ్చినా ఆయన మాత్రం అడిగాను ఎందుకంటే నాకు కూడా పరీక్ష ఉంది కదాండి నేర్చుకో వస్తుంది అని అడిగిన
ఉమ్
ఎల్లుండి ఏది ఎగ్జామ్ ఉందని చెప్పిరు ఏం ఎగ్జామ్ అది
అంటే జా ఉద్యోగం కోసం అండి ఆమె రాసింది కూడా ఉద్యోగం కోసమే నేను రాసింది కూడా రాశేది కూడా ఉద్యోగమే
అలాంటిదేనా
అలాంటిదే కాదండి రెండు సేమే కాకపోతే ఆమెకు ఆ రోజు పడ్డది నాకు ఈ రోజు పడ్డది అనమాట
ఆహా
అందుకే ఇంకామె కనుక్కున్నా అనమాట ఎట్లా వస్తుంది పే ఎగ్జాము ఎంత సేపు పట్టింది నాలుగు మూడు గంటల పది నిమిషాలండి ఎగ్జాము
అవునా
చాలా చాలా టైం పడుతుది ఎగ్జామ్ రాయడానికి
రాయాలి ఇగ
అవునండి ఉద్యోగం రావాలంటే రాయాలి కష్టపడాలి చదవాలి మార్నింగ్ మార్నింగ్ తల్లు అంటే తెల్లవారుజామున లేసి చదువుకుంటాం అనమాటిగా
మీరా
ఆ మేమే మీకట్లా కనిపిస్తలేదా అండి మేము
లేదు నార్మల్గా అడుగుతున
ఆ లేదు లేదు చదువుకుంటాం ఎగ్జామ్ ఉంది అంటే ఉద్యోగం రావాలని అప్పుడప్పుడు చదువుకుంటా తెల్లవారు జామున లేసి
ఓహో గ్రేట్
మీరు నమాజ్ చేస్తారా అండి
అవును
అవునా ఎప్పుడు చేసారా అండి లైక్ రోజు చేసారా లేకపోతే
ఆ డైలీ డైలీ ఉంటది అవైలబిలిటీని బట్టి వెతాను
అవునా మీకు దగ్గరేనా అండి మసీదు మరి మా కూడా ఇక్కడ దగ్గర టెంపుల్స్ ఉన్నాయ అనమాట మేము మా దగ్గర కాలేజ్ మా హాస్టల్ దగ్గర కూడా ఒకటి ఉంటది చాలా బాగుంటది అనమాట నమాజ్ చేస్తే మాత్రం మాకు అక్కడికిక్కడికో ఓ వినిపిస్తుంది అనమాట మా హస్టల్ లోపలికి వినిపిస్తుంది బయట ఎక్కడనో జరుగుతుంది న్నా కూడా మ మమ్మల్ని పొద్దునే లేపేది నమాజ్ అంటే ఆ సౌండ్కేనండి ఏదో సౌండ్ వస్తుంది కదా మేము ఆ సౌండ్కికే లేస్తాం అన్నమాట మాకు అలారం కూడా అవసరం లేదు
ఇక ఆ
కూడు తిన్నామండి ఏం కర్రి
అ అదే
ఆ
విషా విష్ అన్నా ఇంకేది అంట ఉ
చపలా అండి చాపలు నాకు చాలా ఇష్టం అండి ఇట్లా చేస్తారో మీకేమైనా తెలుసా అంటే మీ ఇంట్ల వాళ్ళకి అట్లా
లేదు లేదు నాకు తెలువది
మీకు తెలువదా మీ నేర్చుకోండి మరి
ఆ అవసరం ఉంటే నేర్చు
ఉ అవు అవునా అండి నేర్చుకోండి తప్పు తులేదు నేర్చుకొని మాకు పంపియండి చేసి
మీరు ఎక్కడ ఉంటారు
మా స్నేహితురాలకి పంపండి మ మాకు తెచ్చిస్తాది ఆమె దా
ని స్నేహితురాలు ఎక్కడ ఉంటది
వాళ్ళ ఇంటి దగ్గర అండి
ఆహ వాళ్ళ ఇళ్ళు ఎక్కడ ఉంటది
ఈ భూమి మీద అండి నాకు తెలివదు కదా అండి అట్లా
అంటే పంపేమన్నారుగా
ఆ మీరు కనుక్కోవాలి మీ నేను ఇపు ఎప్పుడైనా చెప్తా లేండి అడ్రస్ గురించి ఎక్కడ ఏంది అనేది మీకు చెప్తా అప్పుడు రండి ఇప్పుడే ఓ వద్దు ఉ ఉ ఉ ఆహా
ఉ
ఇంకా అండి
చెప్తాండవే ఇంకా నేనే అని
అర్థం కాలే మీ మాటలు ఏం లేదండి మంచు మీకు పండ్లు దొరుకుతున్నాయా అండి
పండ్ల ఆ
ఆ అదే ఫ్రూట్స్ అంటారు కదా పండ్లు
అంటే ఏత్
ఎండాకాలం లా పుచ్చకాయలు దొరుకుతాయి అంటారు కదా పుచ్చికాయలు ఆపిల్స్ అవి వాటిని అంటున్నానండి
ఆ కొనుక్కుంటే దొరుకుతాయి కదా
మాకు చెట్లకు ఉన్నాయి అన్నమాట మీకు పంపిమంటే
ఆచు అవునా మీ దగ్గర అన్ని మీ దగ్గర అన్ని ఉన్న టున్నాయి
అర్ధం కాలే
మీ దగ్గర అన్ని ఉన్నట్టు ఉన్నాయి కాకపోతే షార్ట్ టైమ్ కొనిటిక్ కారున్ వరకు వస్తాయ్ అనుకుంటా అవి
అవు కొద్ అవునా కొన్ని రోజులకే వస్తాయి ఒక రోజుకే అండి రేపు పంపిస్తే మేము ట్రైన్ వచ్చు కదా
అవునా
ఉ
బ్యాండ్ మరి
ఉ ఉ
ఎగ్జామ్ కు ప్రిపేర్ అయితున్నారా మరి
ఆ చదువుకుంటున్నామండి అప్పుడప్పుడు
ఉహూ హెల్త్ ఎన్నా
అర్ధం కాలే
ఎప్పుడూ ఉంది ఎగ్జామ్
ఎల్లుండి మధ్యాహ్నం పన్నెండున్నర కట్లు ఉందండి. కానీ ఆరున్నర అల అయితది మధ్యాహ్నం అంటే అది మధ్యాహ్నం. ఒకటిన్నర రెండింటికి స్టార్ట్ ఎగ్జామ్ కానీ లోపలికి రావడం పన్నెండున్నరకే వెళ్ళిపోవచ్చు అనమాట.
ఆహా
అవునండి ఉమ్
మూవీస్ చూస్తుంటారా మీరు నార్మల్ గా
ఎక్కువ చూడనండి కానీ మాక్ స్నేహితురాలు చూస్
మేన్ ఎప్పుడు అడిగినా మీరు మీ స్నేహి ఫ్రెండ్స్ గురించి చెప్తున్నారు, కానీ మీ గురించి చెప్తాలేరు.
నా గురించి మీకు ఆల్రెడీ తెలుసు కదండి. చెప్పండి నా గురించి అడుగు చెప్తా.
అవునా
అడగండి నేను చెప్తాను, నాకు ఒకవేళ తెలిస్తే.
మీ గురించి నాగ అంతా ఎమ్ తెల్వదు
ఉమ్ హు నాకు మీ గురించి తెలుస్ అండి. మీరు మంచి వాళ్ళు, మీరు మంచి వాళ్ళంట్ ట అవున మంచ్ అంటే మీరు, మీరంటే మంచ్ అంట. ఇంకా, మీరు చాలా చిన్ చాలా మంచి వాళ్ళంట, వాళ్ళ కోసం వల్లే మా ఫ్రెండ్ అంటే ఈయనకి తెలిసిన వాళ్ళకి హలిము అవి ఇవి ఇచ్చిరంట వాళ్ళ ఏము కూడా పంపించిరట్, అంట కదాండి మీకు
ఎండి
వాళ్ళేమో పంపించరంటగా, మీకు మీ మీకు ఏం పంపి రండి
దాల్ రొట్ట్
బా బూరెలా సథింగ్ ఏదో జేష్ చిన్నంట కదా అండి, మాకు తెలిసిన వాళ్ళు, ఉమ్ గుర్తుందండి తిన్నరా పాడేసిరా అండి అవన్నీ
ఇచ్చింది ఎలా పడేస్తాం తిన్నటం
మరి అదే అండి అదే తిన్నరా తినలేదా, మరి అవన్నీ అని కనుక్. కుంటా అనుకున్నా అనుకుందాం అన్ కున్నా బాగానే చెప్పిరు కదా తిన్నామని. బాగున్నాయండి మరి
ఆ స్వీట్ తీయగా ఉండే హాయ్
ఎడువి తీయకుండా చెడుగుంట్ ట్ట అండి బాగున్నాయి అనాలి
బాగున్న
ఇంట్లో, ఇంట్లో పని అయిపోయిందండి మరి
ఏమో అది నాకు ఎట్లా తెస్తాండి ఇంట్
అమ్మ గారు చూడారని మ మీ అమ్మకి ఏమి హెల్ చేయారా మీరు
లేదు చెయ్యను
ఏం చేస్తారాండి ఊకె తింటారా
తినే టైం తింటాం, ఇక బయట ఎక్కువ తిరుగుతాం
బయట ఎందుకు తిరుగుతారండి చదువుకోవాలండి ఉద్యోగం రావాల కదండి చదువుకోండి ఎక్కువ
చదువుకునే టైం లో చదువు
అవునండి మొన్న రే గేట్ రిజల్ట్స్ వచ్చినాయి మీకు సరే అండి మరి
ఆ సరే సరే ఓకే
అ